బావున్నారా అండి?
ఆ బావున్నామండి. మీరు?
బానే ఉన్నాం అయిపోయినా పనులు తిన్లేదమ్మ ఈరోజు? ఫాస్టింగ్ ఇంకా బా ఉదయం కొంచెం పని ఉండే ఇంట్లో వర్క్ వుండేయితే ఆ వర్క్ వేసి ఇంకా వంట కాలేదు తిన్లే
సాయిబాబానా ఆంటీ
అవును సాయిబాబా కే ఒకపొ
సాయంత్రం తింటారా ఆఫ్టర్నూన్ తిం
ఏ అదే ఎ ఏం లేదు ఎప్పుడు ఆకలి అనిపిస్తే ఆఫ్టర్నూన్ తింటనేమో సాయంత్రం టిఫిని సాయంత్రం గిట్ట లంచ్ చేస్తే ఉదయం టిఫిని ఏదో ఒక రోజు ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ కాకపోతే ఈరోజు వర్క్ చేయబట్టి టిఫిన్ చేయలేదు. ఆకలి ఇగ ఆకలి అయితుంది అన్నం తినాలిగ ఉమ్
చేసుకున్నారా వంట?
ఆ వంట చేసుకుంటున్నాం. మీరు?
ఆ మేము
మీది అయిపోయిందా మీకు ఏమన్న ఉన్నాయా ఫాస్టింగ్లు
ఒ అంటే నేను ఉంటా కాని సాయిబాబాకి శ్రావణంలో ఉంటా
అవునా
ఉమ్ మమ్మీ ఉంటది ఫాస్టింగ్ ఆఫ్టర్నూన్ ఒక సోమవారం మేమో ఈవినింగ్ తింటది మమ్మీ ఏం తినదు మార్నింగ్ అంతా గురువారం ఏమో మధ్యాహ్నం తింటది నైట్ ఏమన్నా టిఫిన్లు టీ అయినా పూరి అయినా ఉప్మా అయినా చేసుకుంటాది
అవునా ఇగ నేను డైలీ అంటే ఎప్పటికి ఉంటా నాకు శ్రావణం అది ఇదని లేదు కానీ ఎప్పటి ప్రతిసారి ఉంట ఎప్పటికి ఒకసారి పెట్టినంన వదిలి పెట్టలే ఇగ
ఆ అంతే అంతేగా అంటే నేను నేనంతేగా
మీరు మమ్మీ ఉంటదా
ఆ ఆ గురువారం సోమవారం
ఉమ్
అంతే నేను శ్రావణంల ఉంటా దుర్గా నవరాత్రిలు ఉంట తొమ్మిది రోజులు
ఉంటవా ఒక్క పొద్దు ఉంటావా
అవును
ఎట్లా జరుగుతది మీ దగ్గర అమ్మ దసరా
చాల గ్రాండ్గా జరుగుతది చానా బావుంటది మా సైడ్ మంచిగా ఉమ్ తొమ్మిది రోజులు అమ్మ వాళ్లు ఉంటారు దుర్గాదేవి పెడతాం మంచిగా ఇట్లా నేను కూడా తొ మ్మిది రోజులు మంచిగా కండువ ఏసుకుంటా
ఉమ్
తొమ్మిది రోజులు ఒక పొద్దులు ఉంటాం
నేను నేను ఒక పొద్దు దుండను గాని కాకపోతే మా పక్కనే పెడతారు అమ్మవారు మా ఇంటి పక్కన వినాయకుడు పెడతారు వినాయకుడు పెట్టినాక మళ్ళీ ట్వంటీ డేస్ కి అమ్మవారు వస్తారు కదా పెడతారు మళ దగ్గర అమ్మవారు రోజొక్క రూపం అన్నట్ నవరాత్రులు తొమ్మిది రాత్రులు తొమ్మిది పెట్టడం ఉదయం సాయంత్రం అయగారుచ్చి పూజ చేస్తారు
ఆ
అయగారు పూజ చేస్తారు మ్ పూజ చేస్తారు ఉదయం సాయంత్రము మళ్ళీ వాడలా మొత్తం మంది వస్తారు ప్రసాదాలు రకరకాల ప్రసాదాలు చేస్తారు
బతుకమ్ మతారు
మా దగ్గర కూడా నవరాత్రులు అటు బతుకమ్మ దేవి రాంగవత్రులు నవరాత్రులు వెనక ఆరు సాయంత్రం పూట పిల్లలకి ఏదో ఒక టెస్ట్ పెడతార అన్నట్టు మా దగ్గర చిన్న పిల్లలకి తంబోలాన అన్నా క్యారం అన్నా లేకుంట ే రన్నింగ్ అన్న నిమ్మకాయ కొంచ అన్న ఏదో ఒక ఆట ఆడిపిస్తారు అ తర్ లాస్ట్ రోజు వాళ్ళకి గిఫ్ట్ చేస్తారన్నమాట్టు మా దగ్గర అ
అవునట్ల మా దగ్గర కూడా ఆల్మోస్ట్ అంతే కాకపోతే ఈ పిల్లలకు పెడితే పెడతారు లేకపోతే లేదంతే
అంతేనా మరి మీ దగ్గర అవి దేవి నవరాత్రులు రాత్రుల్ దసరకు పోతరు చూడు అక్కడ రావణా సూర్యుని కాలువడం అది ఉంటద
ఆ కాలుస్తాం మా దగ్గర గుట్ట ఉంది ఆ గుట్ట మీద కాలుస్తాం పెద్దగా మ్ అందరు వెళ్తారుగా వెళ్లి జమ్మి తీసుకొని రావడం
అది మరి ఆ రోజు మరి నవరాత్రులైనంక దసరా రోజు మరి నాన్ వెజ్ తింటార
ఆహ తినమ్ మీమ్
తినర నాన్ వెజ్
మ్ హు తినం అంటే దేదే వెళ్ళే వరకు తినము
అవునా
దేదే వెల్లినంక తింటాం నేను ఒక్కపోద్దులు ఉంటా కదా ఇగ దేవుడు ంది నేను ఎట్లా తింట అందుకే ఇగ మీము తినం మమ్మీ వాళ్ళు మీము తినం
మ్
దేవుడు మొత్తం దేవుడు వెళ్పోనంక నెక్స్ట్ డే తిం నెక్స్ట్ డే ఇగ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే లేదు ఇగ
అసలు మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారా లేకుంటే కూరగాయల భోజనం ఎక్కువ ఉంటద మీ ఇంట్ల
మా ఇంట్లన మా ఇంట్ల ఎక్కువ అంటే ఇగ ఈ డాడీ బా డాడీ నాన్ వెజ్ తింటాడు చికెన్ మరి అంత ఎక్కువ్ వగా మరి అంతగా కూరగాయలు కూడా తింటారు అవి కూడా తింటారు
మ్ సండే సండే చేస్తారు కావచ్చుగా
అప్పుడప్పుడిగ జ్ మరీ సండే సండే ద్ ఒక నెలలో ఒక నాలుగు సార్లు ఐద్ సార్లు అంతే ఎక్కువ తినం నాన్ వెజ్
తినరా వేజ్ అయితే ఇంకా
మ్
మేము అది తింటాం ఇది తింటాం చికెన్ తింటాం మటన్ ఫిష్ మ్
ఫిష్ ఇప్పుడు ఎట్లా ఫిషెస్ చాలా అమ్ముతారు కదా మార్కెట్ లో వర్ష కాలం మెరుగు మెరుగు
మీర్ ఆ
ఆ చేస్తాము
ఇట్లా ఫ్రై్యా లేకుంటే సూప్ పెడ్
అంటే ఫ్రై కావాలి అల్ల అవన్నీ వేసి ఇట్లా ఆయిల్ వేయించుతారు కదా అట్లా చెస్ చాపల్ మొత్తం మా సం లేదు సో ఇట్లా పులుసు టైప్ అంటే చింతపండు రసం
ఉ అంతేనా మేము కొన్ని ముక్కలేమో కొ చింతపండు సూప్లో వేస్తాము ఇగ కొన్నేమో మాములుగా ప్రై చేస్తాం అన్న ప్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటరని
అవును ఇగ కనీ ప్పటి వాళ్ళకైతే మంచిగా పులిసే నచ్చుతది అప్పట్లో ఈగిప్పటి జనరేషన్స్ కి ఫ్రైలు అవ్వి ఇవ్వి తింటాం మేము మాకు పులుసుల్ నచ్చయ్
ఉం
ఏ మీకేం ఏం కూర అంటే ఎక్కువ ఇష్టం
నాకా నాకు మటన్ మాయ ఇంట్లో బాగా మటనె నడుస్తది లేకుంటే ఫిష్
అవునా
ఇంకా
మా ఇంట్లో అంటే ఇగ మటన్ ఎవరు ది డాడీ ఒక్కడే దింటడు మకిీగా చికెనె హె చికిీ అంతే ఈగ ఈ నేన అంటే నేను సొంవారం మంగళవారం ఒక బుధవారం శుక్రవారం మల్ల లక్ష్మిీ దేవనాయ ఇగ ఈ రోజులు బట్టి ఉంటాయి మాకన్ని అ ఎక్కువ తినమ్ అనమాట
ఉం
కురగాలా బోజనమ్ల
కూరగాయల భోజనమ్ల అన్ని రకాల కూరగాయలురా వంకాయ చేస్తాను టమాటా ఒక రోజు సిమ్లా మిర్చి ఒక రోజు అలచంతకాయ కూర అంట ఐడియా ఉందా అల్చంతకాయ కూర చిక్కుడుగాయ కూర అంటే సీజన్ లో ఏమేమి దొరుకుతె అవి చేస్తా బాగా ఆ ఈ అన్ప కాయ అంటే ఐడియా ఉందా అన్పకాయలు ఆ బాగుంటది టమాటలెస్ చేస్తా అనపకాయలు లేకుంటే గింజలు ఒలిచి కిచిడి
కేెచిడి టైప్
అన్నంలో వేసి కిచిడిీ వేసి చేస్తా బాగుంటదది
ఆలుగడ్డ తింటారా నా ఫేవరెట్ నా ఆ నేను ఎన్నిసార్ల పెట్టినా తింట ఆలుగడ్డ డైలీ తిినమన్న తింట అదోక్కటి ఉంటే సరిపోతది అనిపిస్తది
ఆ అంటే ఇట్లా టమాటా ఏస్తారా లేకుంటే ఫ్రైయా
నాకు ఫ్రై నచ్చుతది చానా కానీ ఇగ ఒ సమ్ టైమ్స్ టమాటా తొన్ చేస్తది మమ్మీ
నేను టమాటా ఎసి చేస్తా ఇట్లా ఉడకబెట్టి పచ్చిమిరకాయలు ఏసి ఫ్రై చేస్తా అ లేకపోతే ఇప్పుడు ఆలుగడ్డలు ఉడకపెట్టి పెద్ద పెద్ద పీసులు కోసేసి మన చికెన్ చికెన్ సూప్ టైపు
చేస్ ఆ అలా అండితే పూరిలో బాగుంటాయి
ఆ అది చేస్తా బాగా
అవును
అట్లా అది చేసుకున్నప్పుడు పూరీలన్నా ఏమన్నా చేస్తా లేకుంటే చపాతి అన్నా ఏదన్నా చేస్తా అన్నట్టు అట్లా
అదే
ఈ రోజు ఏం చేసారు మరి
ఇవాళ మైసూర్ పప్పు
మైసూర్ పప్పు చెస్
ఉమ్ పచ్చిపులుసు
ఉమ్
మా సైడ్ పచ్చి పులుసు అనరు చింతపండు చారు అంటారు
ఆ మేము పచ్చి పులుసు అంటాం నేను కూడా ఈరోజు చేసిన పచ్చి పులుసు చేసిన కాకపోతే అన్ని రకాలు నేను కూరగాయలు తింటా ప్లస్సు నా నాన్వెజ్ కూడా తింటాం మేము
అదీ నడుస్తది మా ఇంట్లో ఇదీ నడుస్తది కాకపోతే శుక్రవారం తినను గురువారం తినను
ఆహా మేము వచ్చాం సోమవారం మంగళవారం ఆ శుక్రవారం గురువారం తినం మిగతా బుధవారం శనివారం ఆదివారం తింటాం
హ్మ్
ఆమో రోజు
అదే అంటే నేను తినను ఒక గురువారము శనివారము మా బాబు గిట్ట ఉన్నాడు అనుకో వాడు తింట్ వాడు గురువారం తినడు శుక్రవారం తింటడు వాడు కానీ మా బాబు గురువారం తినడు మంగళవారం తినడు గట్ల
ఆహా
హ్మ్
గుడికెళ్తారా అంటీ మరి మీరు
ఆ వెళ్తారా మాకు ఆ మాకు పెద్ద టెంపుల్ ఉంది సాయిబాబా టెంపుల్ టెంపుల్ కి వెళ్తాం అప్పుడపు ప్పుడు అంటే వారం వారం వెళ్ళకున్నా అప్పుడప్పుడు వెళ్తా దే దగ్గరే ఉంటది మాకు అంటే విల్ని బట్టి ఇగ
ఆహా
హ్మ్ మీకుందా సాయిబాబా టెంపుల్ మరి
ఆ ఉంది కానీ దూరం ఆంటీ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడ్తది
మాకు మాకు దగ్గరే ఉంటుది ఒక ఫైవ్ మినిట్స్ లో టెంపుల్ ఉంటది అంతే
మా ఇంటి ముందు మా ఇంటి ముందు ఒక టెంపుల్ ఉంది పెద్దది కాకపోతే సపరేట్ కాదు ఇక వినాయకుడు ఉంటాడు శివుడు ఉంటాడు వాసవీ మాత టది ఆంజనేయ స్వామి ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఉంటది ఇగట్ల అన్ని కంబైండ్ ఆ్యూన్ టై ఇక సపరేట్ కావాలి ఒక్కరే కావాలనుకుంటే దూరం ఉంటది ఒక టెన్ ట్వంటీ మినిట్స్ గా ఇక
ఆ ఓకేరా ఓకే శబ్దంగా ఉంది శబ్దంగా ఉంది